హలో
అలో
ఆ అయితే ఇందులో పర్సనల్సు మన ప్లేసు ఒమీమెర్స్ కాకుండా వేరే మాట్లాడుకోవాలి అన్నట్టుఇగా టెన్ మినిట్స్ కంపల్సరీ అట్లా ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ ఇగ అట్లా మాట్లాడుకోవాలన్నట్టు ఇగ
ఆవును
ఆ మాట్లాడు ఏం చేస్తున్నవ్
ఏం చేస్తలేను పడుకున్నా
మీ అక్క ఏం చేస్తుంది
మా అక్క కూడా పడుకోనుంది.
అవునా తిన్నారా మరి
ఆ తిన్నం అక్క నువ్వు తిన్నావా
తిన్న ఎట్లుంది అంగడివాడి పప్పు
ఆ మంచిగానే ఉంది
ఆ ఇగా మీ అక్క ఎల్లుండి హాస్పిటల్ పోతదా
ఉ
ఇంకా ఏదైనా మాట్లాడు ఏదైనా విషాలు ఏ విషయాలు అయినా మాట్లాడవచ్చు మా పల్సర్ డీటెయిల్స్ కాకుండా
అవును టైమ్ ఇస్ పడుతుంది
ఆ ఆ టైమింగ్స్ పడితేయి ఖచ్చితంగా పది నిమిషాలు అయిపోవాలే
ఉమ్
ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలంటే ఒక రెండు సార్లు నేను మాట్లాడత ఒక రెండుసార్లు నువ్వు మాట్లాడాలి ఉ ఆ ఇంకా నీ బెంగళూరు డ్యూటీ ఎట్లుంది
నా బెంగళూరు డ్యూటీ మంచిగాలేదు రాసింది
ఆ ప్రాసెస్ ఏంటిది అది
కిల్స్ ఫోన్ కిందనే ఉంటాయి కదా స్కానింగ్ అది చెయ్యాలి స్కాన్ చేయడం
ఎన్ని జేయాలే రోజుకి అవి
రోజు సిక్స్ హండ్రెడ్ థౌజండ్ చేయాలి
టార్గెట్ ఉంటదా
ఉ
సిక్స్ హండ్రెడ్ అంటే చేత్తోచేయడమా మిషిన్లో పెట్టడమా
మిషన్లో పెట్టడం తీయడం
డబ్బున జేయాలి
ఊ కూసోన్ చేయాలి కాసేపు కొసేపు నిలబడి చేయాలి
ఆ హార్డనిపిస్తాద ఈజీ అనిపిస్తద ఆ
జబ్బల్ నొతయిగా
అవునా ఎంత మంది మొత్తం ఎంత మంది నీతోని
మొత్తం ఇరవై మంది దాకుంటరు కావచ్చు ఒకలైను
అవునా రాత్రి రెండు గంటలకు కూడా చేపించిండట కదా పని
ఊ
అయ్యో ఆహా ఫుడ్ ఏమన్న స్నాక్స్ ఇస్తారు స్నాక్స్ ఫుడ్డు
ఇయరు మనమే బ్రేక్ ఉంటంది బ్రేక్ ల వోయి తినాలి
ఆహా ఎవరు సో మీవా వాళ్ళు మాట్లాడ అంటే ఓనర్ ఉంటరు కదా ఓనర్సు వెయిటనర్సు ఆహా ఇంక ఎంత టైం ఉంది ఓ ఇంక రెండు నిముషాలు ఐంది ఈ రెండ్ నిమిష్ నివమిషలు మాట్లాడాలి ఎవలు
ఊ హూ హూ
ఈ రోజ్ టాపిక్ గురించి చెప్ నాకు
ఏమన జాబ్ ఉంటే చూడు చేత
జాబ్స్ అంటే అన్నెనో పడ్డది ఎల్లలేవు ఆ అప్ ఎలలేవ్ ఎల్ ఎల్ బీ పడది
పడ్డదా
ఆ నోటిఫికేషన్ పడ్డది ఎల్ ఎల్ ఎల్ ఇల్ దీ నీది డిగ్రీ కంప్లీట్ అయిందా
కాలే మూడు ఉన్నయి సబ్జెక్ట్లు
ఆ ఏం చెప్తుండే ఎగ్జామ్స్ అవి
ఆ ఏప్రిల్ ల ఉన్నయి
అవును వన్ మంత్ ఏ ఉంది నెక్స్ట్ మంత్
ఊ
ఆహా ఎల్ ఎల్ బీ ఎల్ ఎల్ అవన్ని వాటి నోటిఫికేషన్ వడయ్ నేను అప్లై చేసినా చేసిన ఆ అవి ఇప్పుడు అవి నువ్వు ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు న ఆ నోటిఫికేషన్ పడే వరకు క్లియర్ అయిపోతే చేయొచ్చు
ఉ నేనా
అన్నయ్య ఈరోజు మా మా పాలులు మా మా పెద్ద బాబాయ్య వాళ్ళ కొడుకు ఇలానే పోతడు ఈనెల పోతావా టైలర్ ఫంక్షన్ కి రేపు పోతా కావచ్చు హైదరాబాద్ గ
పోతున్నావా
ఆ
మళ్లీ ఎప్పుడు
వళ్ళ ట్వంటీ సిక్స్ తరాకి వస్తా
సీనామనవమికా
ఆ
ఉ
అప్పుడు ఇదలా ఒకటిపాస్ కాాల ఉందిగా థోడస వల్కి
ఊ
అప్పుడుస్త మీ అక్క మరి ఏం చేస్తం మీ అక్క
పడుకుంది
రవి నోస్ కి ఏమైంది అట్లా
ఎమ్
నోస్ కి
గిచ్చుకుంటది,
ఎందుకట్లా
ఎమో కుల్పలా అయింది,
ఆ
గిచ్చుకుంది,
అది కూడా ఏడిచిపెటలేదు అది
ఉ
మరి ఏమన్నా ఆయింట్మెంట్ గిట్ల పెట్టకపోయిరు,
పెట్టుకున్నది
ఆ చేతి కూడా ఇట్లా నల్ల నల్ల గీతలు
అది వెడి నీళ్లు పడాయి అందుకోసం
అట్లయినయా దానికి కూడా ఆయింట్మెంట్ ఉంటది,
పెడుతుంది.
ఉహు ఎవరి ఆ మా ఇంటి ఎట్లా తగ్గదంట పుండు
ఏ
ఎట్ల తగ్గదనుకుంటా
ఉ మంచిదే ఉంది
ఆ ఇంకా ఎంత టై ఉంది ఇగా పది నిముషాలు ఉంది ఐదు నిముషాలు ఉంది ఒక ఐదులు ఐదు విషలు అయిపోతే, ఆమె చెప్తాంది నిజమో లేపోతే టాస్క్ ఈ టస్క్ కూడా రె మూడు రోజు టైం ఉందిదున్నటు ఎవ మూడు వజలల్లో ఇరై టాస్క్లు అయిపోాలి, ఇరవై కాల్స్ అయిపోవాలి పది నిమిషాల కంటే ఎక్కువ,
పది నిమిషాల
ఆ పది నిమిషాలు అంటే ఇప్పుడు ఇరవై కా ఇరవై కాల్స్ ఉన్నాయి కదా
ఉ
ఆ ఒక్కొ కాల్ పది నిమిషాలు మాట్లాడాలినట్టు,
ఓకే ఓకే
ఆ అది ఎ ఆడైతది,
హు
ఆ అట్లా అయిపోతే నాలుగు నెంబర్ లు ఏదైనా నాలుగు నెంబర్లు వచ్చి ఐదు సార్ల ఒక్కరి కి ఐదు సార్లు చేసి మాట్లాాడాలి
ఇంకా ఒకలవన అయితాయా,
ఆ
ఇంకా ఒక్కలు ఎవళ్ళు ఉన్నరు ఐదు చేయానికి,
నువ్వు మీ అక్క మీ అక్క కాదు లే మీ అక్క అయితే ఇద్దరు అయితారు, మీ అక్క ఫోన్ నుంచి చేస్తే మళ్ల మనం ఇద్దరంమవుతాం
ఉ
ఆ ఇంకా ఇక ఇద్దరు పక్కన నుంచి వేరే వాళ్ళు కావాలి ఇక ఇక వేరేె తెలిసినోళ్లు ఎవరో ఇద్దరు ఉంటే, కొంచం సక్సెస్ అయినా అనుకో మనం కంటిన్యూ చేయొచ్చు ఇగ
అవునవును
ఇది అప్పుడప్పుడు ఇస్తారు ప్రాజెక్టుల వరకు అప్పుడప్పుడు ప్రాజెక్ట్ వక్ వడిస్తే ఇలా చేేస్తారు అట్టు సన్న బుక్కులు వస్తే కదా న్యూస్ పేపర్ వి
ఆ
ఆ అళ్లా చూసిన నేను అప్పుడే చూసి ఇన్స్టాల్ చేసిన నేను అక్కడ అప్పుడు ప్రాజెక్ట్ లేదు ఏ ప్రాజెక్ట్ లేదు ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు
ఉ
నెతులిలు అమ్మపోదు ఇట్లాంటి
రక్ అకు
ఆ మీేరు అదే అక్కలే అనుకులేాలి అదది పేపర్లో చదివినా నేను
ఉ
పేపర్లో చదవడం వల్ల నమ్మిన
ఉ
మొత్తం నేనే మాట్లాడుతున్న నువ్వు కూడా మాట్లాడాలి మొత్తం నేనే మాట్లాడుతున్న నువ్వు కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నట్టు దిశవా వీరా పుష్ప చూసినవా ఎట్లా మాట్లాడాలి అని అదే అదే చెప్పు ఇంకా ఏమి ఉన్నాయి టాపిక్స్
ఇంకే ఉన్నాయి టాపిక్స్
ఆ
ఆ ఇంకేమైనా అప్లై చేపిన అక్క జాబ్స్
జాబ్స్ అంటే ఇప్పుడు నాకు ఏ జాబ్ అప్లైకేషన్ సెంటర్ కరీంనగర్ పడుతాది సిుద్దిిపేటలా పడదు
ఆ
మళ నాకు ఎక్జామ్స్ అలా ఎండాకాలం లో ఉంటాయి ఇప్పుడు ఏది అప్లై చేసిన ఎండాకాలంలో ఉంటాయి నాకు అప్పుడు ఎయిట్ మంత్స్ ఉంటాయి ఎయిట్ మంత్స్ సెవన్ మంత్స్ చొ అదే అదే తుంటయా ఉంటాయా తెల్ల పులో ఇ ఎజామ్ రాసిస్తారా
ఉ రాసేసం
ఆ
ఉనేన్ రాసేత్తా అప్పటివరకు ఎగ్జామ్స్
నువ్వు రాసి వేస్తావ్ నాకు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటాయి కదా
నువ్వు రాయవ్
ఆ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ లో బై బై జర్నీ చేసి రాయి వచ్చి వెళ్త ఉంటది వరకు
ఆమ్ముడు
ఆ అందుకే నేను అప్లై చేయలేదు గీ నెల వి ఒకటి అప్లై చేసిన ఆ సిద్దిపేట్ లోనే ఉంటది సెంటర్
ఎప్పటి ఉన్నదా
ఆ పడ్డే ఆపికే పడ్డది మన ఆ ఫ్రీగా పడ్డాయి రాసే
ఆర్ వి అమ్మ
ఆర్బిఐ అటైల పడ్డాయి
మ అప్పుడే హ క తాల
కదా డేటా అయిపోయింది కవితక్క లేదుగా
ఉంది
చెడటప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది
తీసే ఉంది
ఆ రేపొద్దున్నే చూసినం షట్టర్ క్లోజ్ చేసి ఉండే
అమెతే నిీతుంది అయితాటి నితునే
క్లోజ్ చేషుండే
మధేనమ్మా
ఆ లో ప వ వ వధన దుష్ నేను
పడుకుంటు నిమధ్యాహనం కావచ్చు
ఆ ఏ వాళ అరే త బహార్లుంట దవాళ ఫన్నా
లేదందా ఉంటున్నాయి
హ
ఉ
ఈ కొత్త గ్యాస్ కనెక్షన్ వచ్చినడు అప్లై చేస్తారా మరి మీరు
అనీ ఫ్రీ వస్తుంది గ్యాస్ వస్తుంది స్టవ్ వస్తుంది
ఆ ఉచి ద వస్తాద ఓడిది
ఆ అదే
ఒక కాలెక్షన్ తీసుకుంట రాిన
ఏ తీసుకుంటను ఎన్నో తీసుకుంటాకా
మాకు రాదు క మా గవర్నమెంట్ ఎంప్లాయస్ వస్తుంది
ఆ నాకుడ కానం ఏంటది
ఆ అ పకాతేక వరితుస్తలు
ఉ అదే కై తకుబడతుంది
ఆ
బఎఫ్ నమనుఅది ఎందు వెడతుది
ఆా
అ
అదే సియది సోర సార్చందా
సనక
ఆ
మొన్న ఫోన్ చేసి నంద అని మన చేయలే
ఆ
చే్యద
అ ఫరిస్తుంది
ఉ పీజీ ఎ నా సనక
పద నిమిషా అయిపోయింది సదావా
అ
పదిష కపుపిజదా
అయిపోాల ఇంకా
పది స్టార్ట్ అయంది పది కంప్లీట్ కాల ఆ పది కంప్లీట్ అయితే ఇలా తెచ్చ కాాలట్ వస్తుంది కావచ్చు
మేము
ఇంకా మూడు సేకలుంది
ఎవల్కి
ఆ
నకున్ను
నకు టైం చూపిస్తులేడా టైం చూపిస్తుది
చూపిస్తుంది
అదే అది పది నిమిషాలు కంప్లీట్ పది పది నిమిషాలు అదే సెకండ్ కంప్లీట్ అయితే కంప్లీట్ తుది కద
ఆ
అది ఇంక కొన్ని సెకండ్లు మాట్లాడుకుంటే కాల్కి హండ్రెడ్ అట మరి చూడాలి హండ్రెడ్ ఇస్తరో ఇయ్యరో
ఎనిమిది గంటలు మాట్లాడుకుంటే అయిపాయ్
ఆగదే తర్వాత ఇంకో ఏ బుక్ తీసుకోవాలో ఏదైనా బుక్స్ ఎవలుతెచ్చిల్లో నాకు సంబంధించస్తే కాదు ఒకేల ఇది సక్సెస్ అయిందనుకో టాపిక్స్ కోసం ఏదైనా బుక్ ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటా అది ఇప్పుడు చెప్పుకుంట మాట్లాడినమనుకో మొత్తం ఒకసారే ఇస్తరో మరి టాస్క్ ఇస్తరో ఇట్లాంటి చీర నా దగ్గర కూడా ఉన్నది కట్టుకున్న ఒకసారి అదే చీర నాదేనా అదే హాల్దికి హల్దికి కట్టుకున్న నేను అ హల్దీకి మా ఫ్రెండ్ వాళ్ళ హల్దీకి ఆ ఉండనీ సప్నకి వాళ్ళ ఇట్ల సెట్ అయితే కట్టుకుంట అయితయి గా అదే నాదే
ఏమైందక్క
కట్ చేద్దామా